హలో ఆ ఇనిపిస్తుంది
ఆ ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగున్నారు మీరూ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా
ఆ నేను కూడా బాగున్నాను చెప్పండి ఏం చేస్తూ ఉంటారు మీరు
ఆ ఆ
మీరు ఏం చేస్తూ ఉంటారు
ఏ పిల్లలు ఉన్నారు పిల్ల తోనే వాళ్ తూనే ఉంటాం అన్నట్టు వంట పిల్లలు రోజు పని అన్నటిగా
అచ్చో మా మ్యారీడ్ ఆ మీకు మీరు మ్యారీడ్ ఆ ఒకే ఒకే ఏం చేస్తున్నారు ఇంకా డైలీ మార్నింగ్ ఒకే మనింగ్ బయటికి వెళ్ళా పని ఎలా చేస్తున్నారూ
ఆ ఇక పిల్లలు అంటే ఇక పొద్దున లేేస్తే ఇక వాళ్ళతోనే ఉన్న ఉండాల అన్నట్టు వాళ్ళు ఇంత అల్లరి చేస్తారు వాళ్ళు ఏది నోట్లో పెట్టు ఒకుంటారు ఏం చేసుకుంటారు ఏమో అని వాళ్ళనే కంటిన్యూగా చూసుకొని ఉండాలి
అ ఆ
చాలా అల్లరి చేస్తారు ఇప్పటి పిల్లగానిలో అవును చాలా యాక్టివ్గా ఉంటారు అన్నట్టు
లో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు వాళ్ళతో యాక్టివస్ ఉండాలని మనతో రామట్లేదు ఇప్పుడు
అవును వాళ్ళకున్న అవి ఆక్టివ్ ఆ
ఎనర్జీ
ఆ ఆ ఏమన్నారు
వాళ్ళకున్న ఎనర్జీ మనకి లేదా అంటున్నా
అవును బసర్లేదు మనకు అంత ఫు డే డే నైట్ మొత్తం యాక్టివ్గానే ఉంటంది ఏ వాళ్ళనే మంచి చూస్త
ఇంకా ఎలా ఉంటారు ఆరోగ్యం వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉ మ్ ఈ పిల్లల పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది
ఆ ఇప్పు బానే ఉంది
అనా ఎప్పుడన్నా ఫీవర్ వచ్చిందా మరి మీ పిల్ల పిల్ల పిల్లలకి
వచ్చింది కొంచము సీరియస్ అయింది డేంజర్ అయింది కొంచెము
అవునా
ఆ చింది ఆ ఫిట్స్ లెక్క వచ్చిందిన్నట్టు అంటే మాకు తెలివక అది చాలా ఫివర్ చాలా ఎక్కువ అయింది అన్న పెట్టువా మ అయనకు
ఆ
వన్ జీరో త్రీ ఇట్లా ఫీవర్ అయింది అయితే ఇ తలక ఎక్కినట్టుండి ఫీవరు ఆ తలాక కతే ఫిట్స్ లెక్క వచ్చింది అన్నట్టు
ఆ
ఆ
ఫిడ్ట్స్ లెక్క వస్తే మరి ఏం హాస్పిటల్ తీసుకెళ్ళరా ఎట్లా
అవునవునొస్ హాస్పిట తీస్కె ఆస్ బిడ్డుల్ల తీస్ కొ
ఆహా
ఉ అ ఆస్పిటల్ వెళ్ళి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చామన్నట్టు హాస్పిటల్ ల
ఏం ట్రీట్మెంటే ఎట్లా అంటే ఏమన్నారు డాక్టరు
ఆ కొంచెం ఫిట్సొత్తే కొంచెం డేంజరే అన్నారు ఒక త్రీ డే డే త్రీ అ టూ ట్వంటీ ఫోర్ ఫోర్టీ ఎయిటవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచాలి అన్నారన్నట్టు వాళ్ళు
నిచ్చిర్రా మరి అబ్జర్వేషన్ లో
ఆహా ఉంచము అబ్జర్వేషన్ల
అ
ఆ ఇగ క్యువరైండు ఇగ అంత
అహ బాబు పిల్లల్కివరంట
క్యూరైండు అవును మీరు గూడా మ్యారీడా మరి అహ ఏమన్నారు
తర్వాత మెడిసెన్ రాసారా
ఆ అవును బై అవును మెడ్సిన్ రాస్ శారు ఉమ్ కొన్ని త్రీ ఫోర్ డేస్ మెరిసెనుండే ఆల్లే అవన్ని ఇంకొకటి వన్ వన్ మంత్ మెడిసిన్ ఉండే అన్నట్టు
వన్ మంత్ మెడిసెనేస్తున్నారా అండి
తున్నం అయిపోయిందన్నట్టు మెడిసిను ఆ అయ్ పోయింది వన్ మంత్ అయ్ పోయింది అన్నట్టు ఆ
ఉమ్ అడుకుంటున్నాడా బాబు సౌండొస్తుంది
అవునవును ఆడుకుంటున్నాడు
అల్లరి బాగ్ జేస్తాడేమో
ఆ చాలా చేస్త చాలా చేస్తరున్నట్టు ఇప్పుడు అందరు పిల్లగాల్లు అట్లనే అంటున్నారు చాల్ ల అల్లరి చేస్తున్నాడు చుమ్మ అ జాగ్రత్తంగా చూసుకోబడుతది ఏమంటే అది నోట్లో పెట్టుకుంటరు వాళ్ళు బండలు ఇయయన్నీ పెట్టు కుంటురన్నట్టు
దాన వల్లనే ఇన్ఫెక్షన్ వస్తది
అవునవును వాళ్ళ హ్యాండ్స్ క్లీన్ ఉండేయి కదా క్ర్రిమి
అదే అదే అదే అదే నోట్లో పెట్టుకుంటారు అదే దానివల్ల ఫెక్షన్ వస్తది
అవును మా బాబు కూడా అలానే యిందీగా
ఇప్పుడు బాగా యాక్టివ్ అయ్యాడా మరి
ఆ ఇప్పుడు ఓకే ఇప్పుడు మంచిన ఉన్నాడు అన్నట్టు
ఇంకా
మీ మీరు కూడా మ్యారీడా మరి
ఆ మ్యారీడ ఏ
అవునా
ఉమ్ ఏమమంటా చేసారు ఎరోజు
ఈ రోజు గుత్వాన్కాయలు చెస్ చెన్నను ఆ
దివాకర్ ఎమ్ చెసారు
ఆ ఆ
గుతువంకాయ అంటే ఎలా చేశారు
ఆ మసాలా పెట్టి చేసినాం అన్నట్టు
మసాలా మసాలా జడుస
అ
ఉమ్
ఉహుమ్
చ్చిందా మరి
హా బానే వచ్చింది
ఉమ్ తిన్నారా మీరు
ఆ అయిపోయింది మా తినుడు అంత
ఉహుమ్
మీరు కూడా మ్యారిడ్ మరి మీకు బాబున్నాడా
ఆ బాబుపున్నాడు
అవునా మీ బాబు కూడా అలారి అలారి చేస్త ధార
ఆ మా బాబు బాగా దరిచేస్తాడు నాతోనే ఉంటాడు ఎప్పడు పపా పపా ప పకుంటా పామతోనే ఉంటాడు మమ్మీ వద్దు పప్పనే కావాలే
అవునా ఆ మంచిది మరి
అదే అంటార ఏ పని చేయనియాడు మా బాబు అలానే అలరి చేస్తూ వాడ్ని చూస్తూ ఉండాలి ఇగ. ఇక్కడ ఏం ప్రాబ్లం అయితదో ఏడ కింద పడుతడో అని.
అవును.
నేన్ బయటికెళ్ తే చాలు నా ఎన్కా వచ్చేస్తాడ్ నేను వస్తా నేను వస్తా అనీ.
ఆ మీరు చాలా తింపుతారు అనుకుంటా. బయట అలవాట్ చే అలవాటు అయిపోయింది ఆయనకు.
ఇచ్చాయల వాల మమ్మీ తీసుకెళ్ళు తీసుకెళ్ళు అంటే తీసుకెళ్ళినా. తీసుకెళ్ళి పోవడం అదే అలవాటు అయిపోయింది.
అవునా
అవును. ఇంకా. ఏం చేస్తాడు మీ బాబు.
వాక్స్ ఏస్తారా మరి మీరు కంటిన్యూ.
ఆ వ్యాక్సిన్ ఏయిపి చ్చాం కదా ఎవ్రీ మంత్ ఎట్లా ఇస్తారూ ఎన్ని మంత్స్ కి ఎన్నిఎయ్యాలే అది కంపల్సరీ ఇప్పిచ్చాము. మీరేపిచ్చారా.
ఆహా మేము కూడా వేపిచ్చాము. కంపల్సరీ అన్నట్టుగా. మీరు ప్రైవేట్ల వేస్తారా మరి గవర్నమెంట్
ఆ గవర్నమెంటే గవర్నమెంట్ లో వేస్తాం.
అవునా కొన్ని వ్యాక్సిన్లు ప్రైవేట్. ట్లో గూడా ఇస్తారు అంటారు గదా.
ఆ కొన్ని గవర్నమెంట్ లో దొరకనివి ప్రైవేట్ లో వేయ్యాలె. ప్రైవేట్లో వేయించుకోవాల.
అవునవును అవునవును వ్యాక్సిన్ చాలా కాస్ట్లీ అంటారు.
ఉమ్ ఉమ్
ఇగ వాళ్ళ ఫ్యూచర్ మంచిగ ఉంటది అనీ, వ్యాక్సిన్ వేయిసు అన్నార్.
ఉమ్ ఆ అవును.
ఏం ప్రాబ్లమ్ ర రాకుంటా.
అదే కాబట్టి చూసుకోవాలి వాళ్ళ
ఆ అదే ప్రాబ్లమ్స్ రాకుం ఇపు టెన్ ట్వంటీ మంత్స్ అన్నట్టు
అంతేనా ఇంకా స్కూల్ వోతలేడయితే
ఆ లేదు లేదు కాలేదు కాలేదు దు
మ్ స్కూల్ కి వెళ్తే మళ్ళీ అదొక ఆ టెన్షన్ ఉంటది ఇంకా తొందరరా లేపాలే సనం పోయ చెపీయాలె పంపాలె మళ్ళీ తీసుక రావాలా
అవునవును అవునవును
ఉ క ఏమంటున
ఆ ఏమన్నరు
ఏమంటున్నాడు మీ బాబు ఇంకా
మా బాబా బయటికి కచ్చ్ర తెచ్చి ఇంట్లో పోస్తున్నాడు అన్నట్టు
ఆ బాబుకే అట్లా ట్రైనింగ్ ఇచ్చారా మరి మీరు
హిహి హిహి హహ్ ఆల్లకు ట్రైనింగ్ అవసరం ఉండదు అన్నట్టు
సునాదె
అహి హి అహ్హ హ్ హ హ్ ఆయన గురి ట్రైనింగ్ అవసరం ఉండదు ఆయన మనక ట్రైనింగ్ ఇస్తారు అన్నట్టు ఆ అంతే మొత్తం కచ్చర కచ్చర మొత్తం చెస్ చిరన్నటు
హ్మ్ నచ్చ ఏమా శ్రమ
ఇగ అంతే గా పిల్లలు అందరు అట్లా అలానే చేస్తారు అస్స ఇనరు హహుహుహు హు సరే మరి ఉందిస్తా
ఆ సరే అండి ఓకే అ
సరే ఓకే